చెప్పండి
ఏం చేస్తున్ననండి తిన్నారా
ఆ
ఏం చేస్తున్నారండి భోజనం చేసారా మరి ఏం కర్రీ చేసుకున్నారు ఇవాళ
టమాట చారు చేసిన్రా తిన్నాం తిని కూర్చున్నాం ఉత్తిగనే నువ్వు తిన్నవా
ఆ తిన్నా అక్కా
అమ్ము ఇటు దా
వినిపియట్లేదు మీ వాయిస్ సరిగ్గా
ఆ ఇక్కడ సిగ్నల్ కొంచెం తక్కువ ఉందిరా
హ్ అవునా అక్క ఓకే ఫ్రీగానే ఉన్నారా అక్క మాట్లాడగలరా
ఆ మాట్లాడురా
మనం భారతదేశంలో ఎక్కువ ఫేమస్ ల జరుపుకునే ఫెస్టివల్స్ ఉంటయి కాదక్కా ఇంట్లా బతుకమ్మ, బోనాలు వాటి గురించి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పగలరా నాకు నాతో కాసేపు మాట్లాడగలరా
ఇన్ఫర్మేషన్ అంటే అంత డీటెయిల్ గా అంటే తెలియదురా ఇక అంటే ఫస్ట్ నుంచి అంతే మ్మా నార్మల్గా ఇక మన పెద్దలు చేసేది చూస్తా ఉంటాం కదా ఆ
అక్క ఇట్లా మొన్న రీసెంట్ గా మేడారం జాతరకు వెళ్ళిన రా
లేదు రాయి ఎల్లాలే అంటే కొంచెం పిల్లలు ఉన్నారు కదా కుదరలేసారి ఇన్నలే ఇక్కడ నార్మల్ గా ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉంటే వెళ్లి వచ్చినం ఉండలే
రెగ్యులర్గా వెళ్తారా అక్క ఇట్లా ఇయర్లీ వన్స్కి వెళ్తారా ఎవరైనా
ఎప్పు
మేడారం జాతరకి
మేమైతే ఇక మ్యారేజ్ అయినా కా ను వెళ్ళలేరా
అవున
చిన్న చిన్న పిల్లలు ఉండే నాకు అందుక మేము ఇక వెళ్ళలేదు బాగా చాలా పని చేస్తారు, కదా రష్ ఎక్కువ ఉంటది. పిల్లలు ఆ పిల్లలు చిక్కి. పాస్ చేస్తస్తారు అన్నట్టు వెళ్లే, అవునా. పెద్ద కోస్తారు . మాకు పిల్లలుండి ఇంటికాడే కొంచెం అదలా కుతలం అయితది. ఇగ అక్కడికి వెళ్తేం. ఉంటది పరిస్థితి అని ఇ గ వెళ్లలే.
అంటే ఎప్పుడైనా వెళ్లారా మీరు ఇట్లా.
నేనైతే అంటే పెద్దగా మా ఊర్లో అయితే చేస్తారా మా ఊర్లో ఉన్నాయి.
అంటే ఇట్లా కూడా ఉంటది. ఇట్లా కూడా ఉంటదంటా. కదా అక్క ఒక్కొక్క. ఊరికి ఒక్కొక్క దేవుడు ఇట్లా.
ఆ అందరికి ఇ గా పొలిమేర దేవుళ్ళు ఉంటారు. సవర్ లచ్చమ్మ ఆ ఉన్నారా. ముత్యాలమ్మ గాని సవర్లచ్చమ్మ, ఆ సవర్లచ్చమ్మ దేవతకి ఏం చే. స్తారు అంటే ఇ మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ మధ్య. కి ఆమెకు పండగ చేస్తారు ఊరంతా కలిసి.
ఎప్పుడు వేస్తారు అలాంటివి.
మాక్సిమం సమ్మరే వస్తుందిరా. సమ్మర్ లోనే ఉంటది పండగ. అంటే ఇయర్లీ అంటే. ఈ సంవత్సరం మనం ఏ డేట్ లో పెట్టామో, మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత కూడా అదే డేట్ లో పెడతారు.
ఏం చేస్తారు ఏం చేస్తారు అక్క మరి ఇట్లా పూజ. అ దానికి సంబంధించిన సామాగ్రి. దేవతను అలంకరించడం గాని.
అన్ని అంటే వాళ్ళు వస్తారా బయలు వాళ్ళు లాంటి వాళ్ళు వస్తారు. వేరే వాళ్ళు, వాళ్ళుచ్చి చేస్తారు ఇగా. నార్మల్గా అయితే ఇగా పూజలు. పూజలు చేస్తారు. వాళ్ళు వచ్చే చేస్తారు. ఇ గా మనది ఏమిండదురా అక్కడ.
మనలాగా తెలివదక్క అంతగా నేను ఇక్కడ హాస్టల్ కదా.
ఆ అవునులే మనది ఏం ఉండదురా అక్కడ. ఏందంటే మనం దేవతకు ఒకల చీరలు తెచ్చినా. అవి ఇక దేవడ దేవత కడ పెట్టి మొక్కుకొని. మీద ఇట్లా గుడి మీద కప్పుతారు ఇగ. ఉంటారు వాళ్ళని మం. ఇతర లాంటివి అంటే ఇక దేవతకు పూజలు చేయడం. గానీ అక్కడ ఏటలు కోయడం గానీ. అవి ఇవి చేస్తాం. ఇగా చూస్తారు ఇగా మన పెద్దవాళ్ళు ఉంటారు. కదా తాతయ్యలు అట్లా వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు చూసుకుంటారు. ఇగ ఆడవాళ్ళు ఎక్కువ వెళ్ళం అక్కడికి.
అదే అదే ఎందులో అయినా ఎక్కువ మగవాళ్ళే చూసుకుంటారు కదా.
ఆ ఇగ అవి కోయడం చూడడం కొంతమందికి. ఆ భయంగా అనిపిస్తది. కదా అందుకే ఇగ వెళ్ళాం మేముయి. దాని దగ్గరకి, ఇగ అది మూడు. మూడు రోలు ఉంటది. అది పండగ మంచిగనే చేస్తారు.
ఊరోల్లు అంతా వెళ్తారా.
ఆ అందరు వస్తారురా. అందరు వస్తారు. అందరు ఇగ ఒక్కరు వేరే. వేరే ఊర్లలకి వెళ్ళినా. కూడా వాళ్ళు కూడా అందరు వస్తరు. మళ్ళ పొలిమేర దేవత కాబట్టి ఊర్లో ఉ. ఉంటదామా, ఆ మేకి వేరు మళ్ళీ బోనాలు అంటదేమ ఇప్పుడు ముత్యాలమ్మకి ఇగ నైవేద్య. సంవత్సరం సంవత్సరం మనకి జూన్ జులై ఆ టైం లో ఆషాడం ఉంటంది కదా. ఆషాఢం, శ్రావణం కొంతమంది ఆషా. డం లో చేసుకుంటరు కొంతమంది మాసైడ్ అయితే శ్రావణ మాసంలో పెట్టుకుంటారు దేవతని. అందరు బోనాలు చేస్తారు. ఆ చేస్తర్రా ఇగ అది ఇగ ఎవరింట్లో వాళ్ళకన్నట్టు ఇగ. ఊరు అందరం ఎట్లాగో బో ఆ ఎత్తుతరు. ఇగ ఎవరింట్ల వాళ్ళంటే బోనమేళ్ళదియాల, ఒక్క ఒక్కొక్కిళ్ళ ఇంటికి ఒక్కొక్కళ్ళు ఇగ బోనం తీసుకెళ్ కెళ్ళి దేవతకు సమర్పించి ఒచ్చి అక్కడ ఏమన్న కోసుకున్నయుంటె అవోచ్చి వండుకొని ఇంటికి వచ్చినంక తింటారు.
ఆ ఆ రోజులల్లో ఎక్కువ నాన్ వెజె జేసుకుంటరా అక్కా మరి ఈ పూజలు బోనాల టైంలో
ఆ ఇగ నాన్ వెజ్ ఉంటదిరా పూజలు జేష్న గూడ ఇగ అ దేవతకే గదా స ఆ మొక్కులేమన్నా మొక్కుకున్నా గూడా అన్ని ఆ అప్పుడే. ఏమో
అవునక్కా ఆ ఫెస్టివల్లల్లో మీకు బాగా ఇష్టమైన ఫెస్టివల్ ఎందాక్కా మర్ మీరెక్కువగా సెలబ్రే
మేమేక్కువ సెలబ్రేషన్ జేసుకునేది దసరార దస్ దసరా ఇగ దసరా, సంక్రాంతి మంచిగనే చేసుకు కుంటా అంటే ఇగ అందరం ఒక్కాడ రిలేటివ్స్ అందరం ఒస్తము చేసుకుంటం.
ఆ అందరు సొంతూర్లకెళ్ళడం చుట్టాలతోని మంచిగా సెలబ్రెట్ ఏంచేస్తరక్కా మరి దసరా రోజు?
ఏముంటదిరా మార్నింగ్ లేసినంక ఇగ బండ్లకి ఆ బండ్లు ఉంటయి గదా బండ్లకి పూజలు జేస్ కొని కొబ్బరికాయ గొట్టిచ్చుకొని ఇగ గుడికి ఎళ్తే వెళ్ళొచ్చి ఇగ ఆ రోజు గూడ నాన్ వెజ్ కంపల్సరూంటది మాకు
ఊర్లో సొంతగా సొంతగా దొరుక్ గ దేవుళ్లను పెడతరు కదక్కా మీ వాడలో పెడతరా ఇప్
మాక్ మాకుందిరా ఆ దేవుడు గుడున్నాడు ఆ ఆ దేవుడు గూడ మేము గూడా మా పిల్ల అంటే మా పిల్లలకి తల వెంట్రుకలు పుట్టు వెంటుకలు తీస్తారు గదా. ఫస్ట్ చేసినప్పుడు ఇగ అక్కడే చేసినాం దర్గాలకే నం దేవుడికే ఇగ మా సైడ్ ఏందంటే ఇగ ఏ దేవుడైనా ఒకటే ఇగ ఆయనకు మోక్కితం గాబట్టి కోరికలుంటయి గదా ఇగ మొక్కుకున్నప్పుడు ఇగ మొక్కు తీర్చాలి అన్నట్టు మీ సైడ్ ఎలా ఉంటదిరా
మా సైడు గుడా అన్ని జరుగుతయి, మా కాల్ని గుడా మంచిగా పెద్దగుంటందక్కా. ఇట్లా సిటీ టైపే ఉంటది మా ఊరు. ఇట్లా మా ఊరే మా మా ఊరే ఇట్ల మధ్యలుంటది ఒక సైడేమో హలో వినిపిస్తుందాక్క వాయిస్ బ్రేక్ అయితుంది
ఆ వినిపిస్తాంది విన్పిస్తాంది
ఇట్ల మధ్యల్నే మా ఇల్లుంటది ఇట్ల మెయిన్ రోడుంటది
ఆహ
ఒక్క సైడ్ ఏమో దుర్గదేవిని బేడతరు, ఒక సైడ్ ఏమో వినాయకుడ్నీ పెడతరు. ఇగ కాల్నీ అందరు గల్సి మంచిగ జేసుకుంటరు దుర్గ టైం దేవి టైమ్ లో అటు, ఈ టైం లో ఇటు హలో
ఆ చెప్పురా వింటున్నా
ఆ వినిపిస్తుందా అక్క బ్రేక్ అయితుందేమన్న వాయిస్? అట్ల మంచిగా మంచిగ జేసుకుంటరు దసరా అయితే దేవి మన ఇట్ల దుర్గామాతన్ దెచ్చి మంచిగ డెకరేషన్ చేత్తరు వాడ, ఇట్ల స్ట్రేట్గా ఉంటది మంచిగా రోడ్ పెద్దగా మంచిగ లైట్లతోని డెకరేట్ జేసి అక్కడ ముగ్గులేషి అందరక్కడ్నే ఉంటరు ఇగ ఆ కాలనీల ఇగ బండ్లురావు ఏం రావు మంచిగ అందరు ఉండి పూజలు చేయడం కొంతమంది మాలేసుకుంటరు ఉమ్ మాలేసుకుంటప్పుడయితే వాళ్ళు ఇంకా మంచిగ కనబడతరక్క ఉమ్ రెడ్ రెడ్ ఔట్ఫిట్ గాజ్ జులు బొట్టు వాళ్ళు మంచి గనపడతరు లాస్ట్ టైం చూశాన్ నేను నైట్ అంతా దాడియా దాండియా అంబోలా ఆడతరు ఇగ రోజు ఇగ టూ త్రీ వరకు ఉంటరు బాగ అంటే బాయస్ యూస్ కుంటరు పూజలు కూడా తొమ్మిది రోజులు అయితయి పూజలు అయి తేయ్ ఆటలు గేమ్స్ అన్ని పెడతరు మంచిగ జరుగుతది ఇంకా మా ఊ ఉహు మా ఊర్లోనే అందరివి నిమజ్జనం అయిపొయినంక లాస్ట్ మా కాల్నీవే తీస్తరు అంత ఫేమస్ ఇగ అక్కడ
బుకో
మంచిగ చేసుకుంటరు మంచిగ జరుగుతది బతుకమ్మలు దాండియలైతే ఫుల్ వినిపిస్తయి ఇగ రోజు పూజలు వినిపిస్తయి అందరక్కన్నే ఉంటరు ఇగ ఆ తొమ్మిది రోజులు అందరక్కన్నే మంచిగ సెలబ్రేట్ చేసుకుంటరు ఫ్యామిలీ ఫ్యామిలీస్ అక్కడనే ఉంటరిగ ఎవ్వరు ఇంట్లో ఉండరు ఎవ్వరు పనుల్లకెళ్లిపోయి కూడా వచ్చి అక్కడనే కూసోని భజనలు ఉంటే భజనలు చేయడం ఇట్ల నిప్పులు పెడతరు నిప్పుల మీద్ నుండి నడవడం ఇగ కొంతమంది గిట్ల అమ్మవారు రావడం ఇట్లా అన్ని జరుపుకుంటరు మళ్ళ తర్వాత లాస్ట్ రోజు నిమజ్జనం రోజు ఇట్ల చీర వేలంపాట వేస్తరు ఆ రోజు ఇం ఆ రోజు మంచి ఇగ రంగులు అందరు సేమ్ కలర్ ఇట్ల కుర్తాలుంటాయి కదా అక్క అలాంటి అలాంటి ఆ ఫిట్స్ అందరు సేమ్ ఏసుకోని వాడంత మంచిగ డాన్స్ చేసుకుంట వేళ్ళుకుంట పెద్ద డీజె పె పెట్టి తెల్లారి ఫోర్ ఫై వరకి అట్లనే నిమజ్జనం అయితది
అవును
అట్లనే నిమజ్జనం చేసుకుంట మంచిగ ఎంజాయ్ చేస్తరు ఇగ తొమ్మిది రోజులు అట్ల ఎంజాయ్ చేస్తరు మళ్ళీ వినాయకుని దగ్గర గూడా ఇటు అటు కాలనీ అన్నదానం ఉన్నప్పుడు ఇటు అందరు వస్తరు ఇటు అన్నదానం ఉన్నప్పుడు అటు అందరు ఎళ్తరు మంచిగా, ఐకమత్యంగా కలిసి భోజనాలు వెట్టడం. ఇంకా ఆటలు కూడా కండక్ట్ చేయడం, గిఫ్ట్స్ ఇయ్యడం
ప్రసాదాలు ఉంచుకోవడం కాళనీ కాలని నిమజ్జనం అయిపోయినా అన్ని మంచిగా చేసుకుంటారు అక్క
అవును రా మా సైడ్ కూడా అంతే జరుపుకుంటారు
ఉమ్ ఆ టైమ్ లో ఇక కాలనీ వాళ్ళు ఎవ్వరు ఎటు వెళ్ళనే వెళ్లరు మంచి ఇగ అందరు అక్కడనే ఉంటారు
అందరు కలిసి అట్టుగా అందరు మంచిగా
ప్రతి రోజుగా కలుసుకున్నడు మాట్లాడుకోవడం అంటే కుదరదు కాని ఇట్ల ఏమైనా ఈవెంట్లు వచ్చినప్పుడు పండుగలు వచ్చినప్పుడు ఇక అందరు అక్కడనే ఉండిపోతారు
క్యూమ్
ఇగో కాలనీ అంటే కాలనీ బాండింగ్ అంటే అప్పుడే కనిపిస్తుంది మంచిగా
ఇహ
ఇప్పుడు